ఆ ఎలా ఉన్నారండి
ఆ బాన్నానండి
ఉమ్ ఏం విశేషాలు ఏం చేస్
ఏముందండి సమ్మన్ హాలిడేస్ లో మొత్తం పెళ్లిళ్లు ఫంక్షన్స్ గృహప్రవేశాలు ఇలే జరుగుతున్నాయి
అవునా హమ్మ్ మ్
మీ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది మీ కుటుంబంలో
అబ్బో మా దాంట్లో చెప్పాలంటే అసలు మీకు ఇంకా ఎన్నెన్నో చెప్ప కోచ్చ అసలు నేను ఏ ఇ ఎందుకో మరి అర్థం కాదు ఎవ్వరీ ఉమ్ హబ్ దుల్లో వాళ్ళు ఉంటే మనకి బాగుంటది మామూలు అసలు ఒకచోటు నుంచి ఒకటి వస్తుంది ఇంకో చోటు నుంచి ఇంకోటి వస్తుంది అవసరం లేని అన్నిని పోనీ అవసరం ఉన్నది వస్తుందా పోనీ అవసరం లేనియే అన్నిని
ఒక ఫ్యామిలీ అన్నప్పుడు మనకి అన్ని చూసుకోవాలబ్బా మోరల్ వాల్యూస్ ఇప్పుడు వైఫ అండ్ హ హస్బండ్ రిలేేషన్షిప్పు మైనే పిల్లలుని మనం ఎలా పెంపకం పిల్లల పెంపకం మెయినే అన్నీ మెయినే గదా కుటుంబం అన్నప్పుడు
అవును కానీ ఏ ఇంకా నీకు ఎలా చెప్పను అయినా ఈ పెద్దవాళ్ళు చక్క పెడుతూనే ఉంటారు కానీ తెలి తెలిసిన వయసు లో ఈ పిల్లలు కూడా చేసేవి అలాగే ఉంటాయిలే
ఆ
ఇంక మళ్ళీ సర్దిపుచ్చాలి మళ్ళీని అవగాహన ఉండాలి కదా కుటుంబం అన్నాక మనకి అవగాహన లేకున్నప్పుడు కొంచెం ఆగొచ్చు కదా నేనే అంతా అంటే నేం చెప్పాలి ఇంకా అది మంచా అది చే ఏడా అనేది అడగాలి కదా కానీ ఇంకొంతమంది ఉన్నారు మా దాంట్లో వాళ్ళు మేలు చేస్తున్నట్టు చూపిస్తున్నారు చూపిస్తున్నారు అంతే హ
అయితే ఇప్పుడు మన ఫ్యామిలీలో అన్ని మ మనం ఫైనాన్షియల్ గా చూసుకోవాలి మన పిల్లలకి హెల్త్ పరంగా చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ మెయిన్ బడ్జెట్ మననేజ్మెంట్ ముఖ్యమబ్బా
హా బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే మళ్ళీ మరి ఖర్చులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలా
అవును
మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ అవుతుంది
అవును లివింగ్ కాస్ట్ ఎక్కు లివింగ్ కాస్ట్ ఎక్కువ అవు తుంది
అవును దానికి ఎం చే సరేలే మీ మీ అబ్బాయి ఏం చదువుతున్నాడన్నవు
ఆ మా అబ్బా మా అబ్బాయి ఏమో సెవెంత్ క్లాస్ చదువుతుండు. పాప ఏమో ఫిత్ క్లాస్ చదువుతుంది నెస్ట్ ఇప్పుడు ఐ టి కోచింగ్ అయన్నీ ఇప్పుడు ఇస్తున్నారుకుబ్బా స్కూలోనే ఇస్తున్నారు కదా,
అందులోనేనా
అన్ని ఐఐటి స్టాండర్డ్ లు అయన్ని ఇస్తున్నారు కదా ఇప్పిస్తున్నానబ్బా ఎందుకంటే సడన్ గా వాళ్ళ బ్రెయిన్ మీద మళ్ళీ వెయిట్ ఎక్కువ అయితది కదా ఇప్పటి నుంచి అయితే కొంచెం వాళ్ళకి ఫ్రీ అవుతది అని
ఆ మీది ఉమ్మడి కుటుంబమా
ఆ ఉమ్మడి కుటుంబం అబ్బా అత్త గారు ఉంటారు మామయ్య గారు ఉంటారు తోటి కోడలు ఉంటారు అందరు ఉంటారు
అవునా ఈ మధ్యన ఉమ్మడి కుటుంబలు కనబడట్లేదు, అసలు ఎక్కడని చాలా తక్కువ
అవునవును
మాది కాదది ఐ సో ఆ అనమాట
అవునబ్బా
ఆ ఇక్కడ అందరూ అలాగే ఉన్నారులే ఈ భార్య భర్త ఒక బాబే అట్లాగే ఉందనమాట అప్పట్లో ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండి చోట కూర్చుని బోన్ చేసి ఇంగంతే ఆ అన్నదొమ్ములందరు కుటుంబాలన్నీ ఒకచోటే ఉండడము ఆ రోజుల్లో బాక్ బాగుండేది అందరు కలిసి పిండి వంటలు వండుకోవడము ఏది ఇబ్బంది వచ్చినా ఎలాగో ఒకలాగా సరిచేసుకోవడము అంతా బాగుండేది ఇప్పుడు అలా లేదు
ఇప్పుడు అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు డిఫరెంట్ గా అయిపోయింది కదా అబ్బా ఇప్పుడుఅంతా బిజీ లైఫ్ అయింది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవర్ షెడ్యూల్ ఎవరికేవరికి మ్యాచ్ అవ్వట్లేదు
ఆ అవ్వట్లేదు అసలు మొన్న ఏ హమ్ వద్దామని ఇలా వెళ్ళినప్పటికి హా మా ఇంట్లో వోళ్లే ఇది కాదు ఇలాగ అన్నారు అది ఎంత వరకు కరెక్టో అనేది నాకు అర్థం కాలేదు, అంటే అప్పట్లో సర్ది పుచ్చుకునే వాళ్ళ అనమాట పర్లేదు ఇలా చేసుకుంటే పర్లేదు అని కలిసి కలిసి ఒక ఆలోచ చేసుకునేవారు ఈ ఇక్కడ అప్పుడు అలాక లేదు ఈ ఇప్పుడు ఇలా ఆరిజన్ చెప్తే వద్దు అంతే ఇంక మళ్ళీ దానికోసం మనం మాట్లాడేది కూడా ఉండదు ఇక్కడ అందుకే ఆ రోజుల్లో కుటుంబాలు చాలా బాగుండేవి, అయినా మనకి పశు సంబంధ కూడా అప్పుడు బాగుండేది కదా
అప్పు అ అయితే ఇప్పుడు నేల కూడా సారవంతంగా ఉండేది, అప్పుడు తొందరగ ఎక్కువ పంట వచ్చేది మనకి ఎక్కువ వరి వరేది అంటే మనకి ఇప్పుడుప్పుడు వరేది తింటున్నాము కానీ అప్పట్లంత జొన్న బువ్వ అంటారు కదా అవి తినేవాళ్ళు అప్పట్లో అనే టెన్ టెన్ మెంబర్స్ అట్లా కనేవాళ్ళండి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే అన్ని కాస్ట్ పెరుగుతున్నాయి కదా కుటుంబ పోషణ కూడా కష్టం అవుతుంది
అవునండి మీరు కరెక్ట్ చెప్పారు, ఇప్పుడు మేము ఏదో కొంచం నెమ్మదిగా వెళ్తున్నామండి అప్పట్లో అంతా అంతా ఫాస్ట్ గా ఉండేది, మ్మ్ ఏం వండారు భోంచేసారా భోంచేశార
అయితే నా ఉద్దేశ్యం ఏంది అంటే మనం పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచే చెప్పాలబ్బా ఇండిపెండెంట్గా ఎలా బతకాలి ఏంటి వాళ్ళ కాళ్ళ మీద అంటే ఎవరు లైఫ్ ని ఎట్లా లీడ్ చేయాలి ఎట్లా రెస్పాండ్ వాళ్ళు సొసైటీలో ప్రతిది మనం చెప్పాలి వాళ్ళకి
ఆ ఈ కు కుటుంబం కూడా కుటుంబం, మీద కూడా ఒక అవగాహన అన్ని అప్పుడు మీరు చెప్పాలి ఒక అందరినీ ప్రేమించాలని ఏదన్నా కష్టం వస్తే పంచుకోవాలని ఇప్పుడు ఎవరు లేరు ఏ కష్టం వచ్చిందంటే అది అతడి ప్రాబ్లం కష్టం వచ్చినాది ఈ ప్రాబ్లం మాది కాదు అన్నట్టు మన అందరూ అంటే నైతిక విలువలు పోతున్నాయి. కదా ఏమంటారు
అవును అవునా అబ్బా ఇప్పుడు, ఇప్పుడు మనం విలేజ్ కి ఊరికి తీసుకెళ్తా ఉంటే కదా, మా పెద్దమ్మళ్ళు పిన్ని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళలు అట్లని కొంచెం ఫ్యామిలీ పరంగా వరకు తెలుస్తు ఉంటాయి.
మ్మ్ అవును నువ్వు కూడా చెప్పింది అడ అంటే సెలవులు కానీ ఆళ్ళంటికి తీసుకెళ్ళడము, అప్పుడు తెలుస్తుంటా ఇది ఇలా చేస్తారు అలా చేస్తారు కలిసి ఉంటే ఇలాగా అది కలిసి ఉంటే కలదు సుఖం అవన్నీ చెప్తారు కాబట్టి అదే ముందులో నా నాన్నమ్మళ్ళ ఇంటికి అమ్మమ్మళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం కదా సెలవులకి ఇప్పుడు అంటే మళ్ళీ వేరే ప్లేసులు చెప్తున్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు నేరు నేర్చుకుంటారు ఇప్పుడ ఏంటి సోషలైజేషన్ అండ్ వేరే ప్రా ప్రదేశం లో వేరే మనుషులతో సోషలైజేషన్ అలా నేర్చుకుంటున్నారు
ఆ
కుటుంబంలో ఎక్కువ కలవడం కన్నా అలా చేస్తున్నారు
ఆ
ఇంకా ఏంటి అండి మొన్న ఎవరిదో సంబంధం చూడ్డానికి వెళ్లారంట
లక్ష్మీ ఆమె ఫోన్ అయితే ఇప్పుడు మనం మనమైనా ఇప్పుడు ఎట్లా అంటబ్బా మనం జాబ్ పరంగా చాలా బిజీగా ఉంటున్నాయి ఎవరి లైఫ్ లో వాళ్ళు కానీ మనం కొంచెం టైం కేటాయించి మన హస్బెండ్ తో అయినా వైఫ్ తో అయినా ఇటు పిల్ల వెళ్తు అయినా కొంచెం టైం స్పెండ్ చేసి మీరు అన్నట్ ఇందామ్ అన్నారు కదా అందరం కూర్చొని భోజనం చేయడమే ఎక్కువ ఇప్పుడు ఈ రోజులలో అన్నారు అంటే అప్పుడో వొళ్ళు అట్లా ఉండే వాళ్ళు అన్నారు కదా
అవును
అట్లా ఇప్పుడు కూడా అట్ల అందరం కలిసి టైం స్పెండ్ చేస్తామ్ ఉంటే ఒకరు కస్ట్ సఖాల్ అల్ మాట్లాడుకోవఅచ్చు ఇంట్లో మేనేజ్మెంట్స్ మాట్లాడుకోవఅచ్చు ప్రతిదీ మన ఫ్యామిలీకి సెట్ అవుతా ఉంట అది ఏమ అన్నా ఇబ్బందులు ఉన్నా మనం చెప్పుకోవ అచ్చు
మ్మ్ సరే అండి ఏంటో అండి ఏదైనా నీర్సం వస్తే బాధ వస్తే చెప్పుకోవడాఅనికి మనుషులు లేరా అండి బాబు ఇక్కడ కష్ట సఖాలు పంచుకోవాలి కదా అండి
ఊ ఉ
మ్ అందుకనే మొన్న ఉంటలే మొన్నా అవసరానికి కొంచెం అవసరంమయయింది మరి డబ్బులు కూడా ఇచ్చేటోళ్ళ్ లేర అండి అయ్యో ఇంత ఎలాగా ఎలా అయిపోయిందా అని అనుకుంటుఉన్నాన అండి నేను ను అంటే కుటుంబం మె ఒక్క విలువ అన్ తెలుస్తుఉంది తెలియాలి కదా ప్రతి ఒక్కళ్ కి తెలియాలి అంటే కొన్ని పరిస్థితులు గుండా వెళ్తేనే ఎవరిక అన్నా తెలుస్త అది
చెప్పు లేక్ బ్యాగ్
ఏక్ మంటాఆరు
ఇప్పుడు కొన్ని కొన్ని తోందర్గ డైవర్స్ లు అవుతుఉన్నారు గమనించారా ఫ్యామిలీస్ ల అల్లో ఎందుకఅంటే అడ్జస్ట్మెంట్ లేక ఒకళ్ళ ఒకళఆకిగో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ అన్నీ అడ్డొస్తా ఉంటాయి అడ్జస్ట్మెంట్ లేక కొంచెం ఫస్ట్ నుంచి అలాంటివి ఉంటే మనకి అప్పట్ లో వోళ్ళు ఇ ఎన్ని సంవత్సరాల అన్న ఏమ్ గొడవలై అయినా అట్లా అడ్జస్ట్మెంట్గ ఉండాలి ఇప్పుడే ఏంటి పెళ్ళైన నెలకే డై డైవర్స్లు ఇలాంటివఅన్నీ ఎందు జరుగుతు ఉన్నాయి అంటారు కుటుంబంలో ఇలాంటి వఅన్నీ జరడానికి కారణం ఓర్చుకునే లే లేక ఓపిక లేక ఈగోలు ఎక్కువ అయి అట్లా అవుతుంది అట్లా కాకుండా కొంచెంమ్ మైండ్ సెట్ గాని మనం పిల్లలకి మనం చెప్పాలి కొంచెం
మ్ చెప్పాలి
ఆ
నేర్పిస్థామ అండి డీ ఇవే ఏ కథలు పురాణాలు ఆ బుక్కుల్ చదువుతుఉన్న స సరే ఎవరితో ఎవరి సంబంధము అవ అన్నీ బాగా కూడా తెలుస్తాయి ఎక్కడ చదువుతు ఉన్నారు రూ ఏవో ఏ టీవీ లేకు కూర్చుంటుఉన్నారు పిల్లలు కూడా అని
అవును అవును
హ నేను ఇందాక అడిగాను ఎవర్దో సంబంధం చూ చూడ్డాఅనికి వెళ్తా అన్నారు చెప్పారు ఎవరికో మీ చుట్టాలకి వెళ్ళారా సెట్ అయిందా సంభం ఉందము
అది బాబు గాళ్ళ కూతురుది పెళ్లి సంబంధం ఉంటే వెళ్దాంమ్ అనుకు ఉన్నాము ఎండల్ బాగుఉన్నాయి గదా వెళ్ళలేదు వాళ్ళు ఫోన్ లో మాట్లాడారు నెక్స్ట్ వీక్ అట్లా పోదాం అనుకు ఉన్నాము అలాగా
తెలిసినోళ్లే ఈయన్
ఆ చుట్టాలే చుట్టాలే బావ వరస అవుతారు
అదే మరి కుటుంబాలు కలిసి ఉంటేనే ఇవన్నీ వరుసలు అవన్నీ తెలిస్తే మనకి సంబంధాలు కూడా బాగొస్తాయి దెగ్గిర్ దెగ్గిర్ నించి ఎవరు తెలియకుండా అలాగుంటే ఆ అదే చెప్తున్నా సరే అయితే ఉంటానండి